అన్నారా హలో
మీ బాగున్నారా మీరు
ఆ నేను బాగున్నానండి మీరు బాగున్నారా మీ వాయిస్ వినిపించట్లేదండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఖాలీ ఇప్పుడే వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇలా కూర్చున్నాం మీరేం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగా కూర్చున్న వర్క్ ఇప్పుడు స్టార్ట్ చేయాలి
ఉమ్ ఏంటండి
వర్క్ ఉందండి వర్క్ స్టార్ట్ చేయాలి కాసేపు అయ్యాక
ఉమ్ హూ ఇందాకనా అంటే
అ అవునండి బట్టలు తిస్కారావాలి టెర్రస్ పైకెల్లి ఫోల్డ్ చేయాలి పెట్టి ఇవ్వాలి మా మమ్మీ కి బాసల్లు తోమాలి
ఉమ్ ఉ
మీ వర్క్స్ ఇంట్లో అన్ని కంప్లీట్ అయినాయ
ఆ ఏంటండి
మీ ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ అయినాయా
మార్నింగ్ వర్క్స్ అయిపోయినాయండి ఇంకా ఈవినింగ్ వర్క్ స్టార్ట్ చేయలేదు మేము కూడా
టీ తాగారా స్నాక్స్ ఎమన్న తిన్నార
హలో
టీ కానీ స్నాక్స్ ఏమైనా తిన్నారా అని అడుగుతున్నా హలో
స్నాక్స్ ఏమి తినలేదండి ఇగో ఇప్పుడే టీ తాగుతున్నా మా మమ్మీ చేసిస్తే
ఎలా జరిగింది రోజు మొత్తం
ఈ రోజంతా కొంచెం ఉమ్ వర్క్స్ తోటే సరిపోయిందండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లేదండి ఎటు వెళ్ళలేదు నేను మీరు ఎటైన ఎళ్లారా
లేదండి వెళ్లాలి ఏల్లుండి వెళ్లాలి మ్యారేజ్ ఉంది మా రిలేటీవ్స్ మ్యారే
అవునా అయితే బాగా ఎంజాయ్ చేస్ తరు
ఉమ్ సో ఫ్యామిలీ అండ్ తో ఉమ్
ఉమ్
హల్దీ మ్యారేజ్ నైట్ బరత్ డిజే
ఉమ్ హూ నైట్ బరత్ లో డ్యాన్స్ చేస్తారా మీరు
ఉమ్
మీకు డ్యాన్స్ వచ్చాండి. కొంచెం గట్టిగా మాట్లాడరా మీది వాయిస్ మరీ చిన్నిగా వస్తుందండి.
హలో
ఆ
ఎప్పుడు ఓకేనా
ఆ ఓకే అండి ఇప్పుడే పడుకొని లేచినట్టున్నారు.
అవునండి
ఉ అందుకే చిన్నగా వస్తుంది మీ వాయిసు
మీకొచ్చాండి డాన్స్
లేదండి నాకు రాదు
హ్మ్ మీరు పుట్టినప్పటినుంచి డ్యాన్స్ నేర్చుకోలేదా అండి
చిన్నప్పుడు కూచిపూడి నేర్చుకున్నానండి.
హ్మ్ ఏమైంది మరీ
తర్వాత ఇంకా ఇప్పుడు నేర్చుకోవాలనిపించలే వేయాలనిపించలేదు. సొ నేను ఎక్కడ ట్రై చేయలే అయ్యా
మ్ ఒక ఫ్రెండ్ ఒకతి ఉంటది ఒక టైమ్ ఉంటదండి బెంగళూరు లో తను మస్తు డ్యాన్స్ ఏస్తది.
అవునా అండి
అవునండి ఫన్నీ డ్యాన్స్ అ జనీకి పర్ఫెక్ట్ డ్యాన్స్ కూడా కాదండి అది ఫన్నీ టైప్ ఆఫ్ డాన్స్.
ఆ
అ
రీసెంట్ గా ఒక హిందీ సాంగ్ వచ్చింది కదా అండి మ్యూజిక్ బాగా ఫేమస్ అయింది ఇన్స్టాగ్రామ్ లో
అ
మీకేమన్న ఐడియా ఉందా సాంగ్ పేరు ఎగ్జాక్ట్ గా గుర్తుకు లేదండి కాకపోతే విలన్ డాన్స్ అది. హ్మ్
ఆ గుర్తుకొచ్చిందండి బ్లాక్ షరరా వేస్
ఆ శరారా వేసుకొని వస్తా ఉం ంటడు ఎంట్రీ ఇస్తా ఉంటడు విలన్
అవునండి
ఆ మా చెల్లి కా ఆ డా బాగొచ్చండి బాగేసిద్ధి. మా చెల్లి బా డాన్స్ చేస్తదండి. మీ ఇంట్లో మావిడి చెట్లున్నయా అండి.
లేవండి మా పాతిల్లు ఉన్నప్పుడు ఉండేది బట్ ఇప్పుడు కొత్తగా కొత్తిళ్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నాము మామిడి చెట్లు పం లేవండి.
పాపం మా ఇయర్ మా చెల్లి లేదు మావిడి పల్లెమో ఏమో ఫుల్లుగా కాస్తున్నాయండి మా ఇంట్లో.
పార్సెల్ పంపిచపోయినార మీ చెల్లికి
ఆ
పార్సెల్ కొరియర్ చేసి పంపియకపోయినార
ఆ ఇంకా అదే చేయాల్సి వస్తదండి నా తెలిసి చేయాల్సొస్తది కొరియరే ఇప్పుడిప్పుడు అంటే ఇప్పుడే కదా స్టార్టింగ్ అన్ని ఇట్లా గు గుత్తులు గుత్తులు అంటారు కదా మామిడి పండ్లు అట్ల వచ్చినయండి. మా ఇంట్లో రెండు చెట్లు ఉంటాయి రెండుచెట్ల కాస్నై ఫుల్ మామిడి కైల్ ఉన్నాయి. ఈసారి
నేన్ కూడా కూడ త్రీ ఇయర్స్ నుంచి మామిడి కాయలు తినలేద వార్డెన్ ఉన్నప్పుడు మాకు ఫీ మ్యాన్గో జ్యూస్ ఉండే
వావ్ ఇప్పుడుక్కడ అంటే మీరు కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోయరా
పతిల్లే లైక్ రీకన్స్ట్రక్ట్ చేసుకున్నాం అ
ఆ
ఏంటండి
మూడు చెట్లు కొబ్బర్ చెట్లు ఉండేదండి
హమ్
ఇ మయతున్నా కాద బిల్డింగ్ పైకి ఏ మాటి కొనుకుంది నిధి
అవును హమ్ ఆ ఆ ఇప్పుడు ఇక కొత్తగా ఏం చెట్లు పెట్టలేదు అయితే మీరు
ఇ మొత్త కూడా లోరు టైల్స్ అవన్న అయిపోయినాయి ఇలా ఎక్కువ మంచి లేదండి
ఆహా ప్లీస్ వదులేసుకోలేదా మీరు చెట్ల కోసం అని
ఏనడి సారిపోలేదు రూక
ఆ ఇంకా మీకు అంటే పూ పుల చెట్లు కూడా ప్లేస్ పెట్టుకోలేదా అండి మీరు
ఆ ఉందండి పూడ చెట్లే ఉన్నాయి మా
ఏమేం పూల చెట్లు వున్నాయండి
తీ అందడ మందర పులు
అంటే ఏ ఏ కలర్ మందర చెట్లండి అవి
రెడ్ ముద్ద మందరం అంటారు చూడండి ఆది
హమ్ మా ఇంట్లో ఒకప్పుడు చెట్లు ఉండకపోయామండి రీసెంట్ గానే పెట్టారు మా ఊళ్లు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్
అ మరి ఇంట్లో వున్నాయండి
ఈ మధ్య కాస్తున్నాయ్
హ్మ్
హలో
ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా ఇట్లా మ్యాంగో ట్రీస్ ఉన్నాయని వాళ్ళని అడిగి నేను కూడా కొన్నీ మాంగోస్ మా ఇంటికి తీసుకొచ్చుకుంటాను అండి అంటు
ఆ బెటర్ ఆప్షన్ అండి కామ్ మీరు మ్యూజిక్ ఇంటారా అండి
ఏం బోరు కొట్టినప్పుడు ఎప్పుడన్నా లైక్ ఒక్కదాన్నే ఉంటాను కదా ఇంట్లో ఇందరు ఇట్లా బయటకి వెళ్ళినప్పుడు దొప్పితో నేను ఏదన్నా ట్రావెల్ చే సుంటే సింగరే అప్పుడు స్ట్రాంగ్ వింటూ ఉంటా
అవునా ఎక్కువ ఏ సాంగ్స్ వింటారండి ఫోకా మెలోడియా లేకపోతే
అ
ఫోక్ సాంగ్స్ బాగ వింటారా
అ
ఇంకా ఏం సంగతులండి మెయిన్ల హ్మ్ ఏది ఒకప్పుడు కొబ్బరి చెట్లు ఉన్నాయని అన్నారు కదా అంటే ఏ కొబ్బ కొబ్బరేనా బోండం చెట్లు కూడా ఉండేవా
మా తాతయ వాళ్ళు అప్పుడు పెట్టారు ఎయిట్ ట్రీస్ ఏమో పెడితే అవి కొట్టేయంగా సిక్స్ ట్రీస్ ఉండే మొత్తానికి మేము అన్ని ట్రీస్ తీసేసి మ ఇట్లో పెట్టుకున్నాం.
ఆ బోండం చెట్లు గూడా ఉండేవా మీ ఇంట్లో అయితే
అవునండి మా